హలో
బాయండి.
హలో హాయ్ బావున్నారా.
బావున్నాం బావున్నారా.
ఆ బాగున్నామండి.
ఏం చేస్సున్నారు. ఏం చేస్సున్నామంటే పిల్లలు
ఆ అవునా
హు మీరేం చేస్సు వంట ఇంకా కాలేదు మాది మీదైందా
ఆ నాది అయిపోయిందండి వంటైయ్ ఏంది.
ఉ
ఖాళీగనే కూర్చొని ఉన్నాం
ఏం వంట చేస్తూ సరే రోజు
ఈరోజు పప్పు చారు చేసినం ఇంకా మటన్ ఫ్రై
మాది కూడా పప్పు చారే బట్ మటన్ ఫ్రై మేము ఈరోజు ఇప్పుడు చేస్తా అనేసి మధ్యాహ్నం చేయలేదు హు మీకు మా నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా
అండి నాది మీకు వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది ఆ మీది కూడా క్లియర్గానే ఉంది
ఓకే ఓకే ఊ ఊ ఇప్పుడు ఇగ వంట లేదు మీకు చేయడం
ఆ ఆ లేదండి అయిపోయింది వంట కొంచెం రైస్ తక్కువ ఉంది పెట్టుకుంటే కొంచెం రైస్ పెట్టుకుంటా కొంచెం సేపు అయిన తర్వాత
అవునా మీకు బక్రీద్ ఎలా జరిగింది మరి
బాగా చేస్త కున్నామండి బక్రీద్
ఏమన్నా షాపింగ్ వగైరా చేసారా మీరు
షాపింగ్ అంటే పిల్లలకి చేసిన ఈ సమ్మర్స్ సమ్మర్గా టీషర్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ అవి తీసుకున్నాను పిల్లలకి
అవునా
ఉం నేను తీసుకోలేదండి నేను అంటే రంజాన్ కి రెండు డ్రెస్సులు తీసుకు కొన్నాను
ఆ
కాబట్టి అది ఒకటి మకటి రంజాన్ వేసుకున్నా
అవునా మా కూడా మా సైడు కూడా బాగానే జరిగింది మా మా ఇంట్లో కూడా బాగానే జరిగింది మేము చేయలేదు
అవునా ఆహా
ఏల్దికబ్బా రంజాన్కి చేసింటే షాపింగ్ ఇక ఇప్పుడు చేయలేదేం
ఆ ఇక అదే డ్రెస్లు వేసుకున్నారు కదా
అగబయ వేసుకున్నాం ఏ రంజాన్ కు ఉన్నంత రంజాన్ కు ఉన్నంత హడావుడి అ బక్రీద్ అంటేముండదు
అవును ఉండదు అవును ఉమ్ సమ్మర్కి ఏటన్నా వెళ్ళండరా మరి టూర్లకి
ఏ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను ఏ పిల్లే పట్టుకొని ఊట్స్ కి సమ్మర్స్ క ఏంటో ఎండలకి వెళ్ళాలంటే భయమేస్తుంది కొంచెం వర్షం వస్తే ఎటైనా వెళ్దామ అంటే వర్షాలు రావట్ లేదు
అవును అసలు ఈ టైం కి లాస్ట్ ఇయర్ లో వర్షాలు పడ్డాయి చాలా చల్లగా ఉండే వెదర్ కదా
అవును అవును ఇప్పుడు వేడి వేడిగా చాలా వేడి గాలులో వస్తున్నాయి అవును సైడ్ ఉన్నాయా
ఆ మా సైడ్ అంత వేడి అవును మా సైడ్ కూడా వేడి ఉన్నాయిదది మాకు చెట్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర
ఆ మీకు తెలీదు మా ఇంటి దగ్గర కూడా చెట్లున్నాయంండి చెట్లు ఉన్నాయి గాని బయటికి ఇట్లా ఎలిస్ తరిగి వేడి గాలిలుస్తుంది ఉమ్ ఈ ఈ సంవత్సరం ఎండా చాలా ఎక్ ఉంది
అవును ఎండలు ఎక్కువగా ఉన్నాయి
ఏం చేస్తున్నారు మీ పిల్లలు మరి
హమ్ ఏమి ఇంకేటి బయట ఆడుకోవడానికి వెళ్ళండ్రు ఉమ్ ఆడుకుంటుండ్రు బయట బ్యాట్ బాల్ తీసుకెళ్ళను్రో ఒకరు షటిల్ తీసుకెళ్ళండ్రో
ఆహా
ఇంటి ముందు అందరు పిల్లలు జమ అయితారు కొంచెం మాకు గ్రౌండ్లా ఉంటుంది ప్లేస్
ఆహా
ఆ ఇగ దాంట్లో ఆడుకుంటా ఉంటారు ఆ అందరు కాలనీ పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారు
అవునా ఏ స్కూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ మరి
ఇంకా ట్వెల్వ్ నుంచే స్టార్ట్ కదా
ట్వీవల్ నుంచి అయినా ఎండలు ఎక్కువనే ఉన్నాయి కదా మరి పంపిస్తారా పంపించారా
టే గవర్నమెంటే వన్ టైం చేస్తది స్కూల్స్
అవును
ఆ లాస్ట్ కూటి అలానే వన్ వీక్ కు వరకు వన్ టైమే పెట్ ట్టిండ్రు ఆ తరవాత టూ టైమ్స్ చేసిండ్రు కద ఈ సారి కూడా అలాంటి రో ఉంటది కావచ్చు ఉంటే పంపిడమే ఇంట్లో ఉంటే గోల గోల మా తలనొప్పి
అవును అదే తొండి పిల్లలు ఎంత స్కూల్ కెళ్తే అంత బెటర్గా నాకైతే ఇంట్లో పని అవ్వట్ లేదు వీళ్ళు ఉండడం వల్ల
అవునా ఆహా ఓకే ఓకే ఇంకా బక్రీద్కి ఏం చేసుకున్నారు స్పెషల్
బక్రీద్ చే ఏం చేసినామంటే అవును చీరు కురుబ చేస్తాం చి ఆ ఆ మటన్ చేసుకున్నాం బగారా రైస్ చేసుకున్నాం గ్యాదే చేసుకొని ఉన్నాం
ఆ మేమేం చేసుకున్నామంటే మేము చికెన్ బిర్యానీ చేసుకున్నాం ఇంకా గులాబ్ జామున్ చేసినమ్ మేముకూడ సేమియా చేసు నం అరే ఆ ఆ వేడికి బిర్యానీ తింటా ఉంటే కడుపులో మొత్తం గడబిడ అయిపోయింది
వేడికి ఇంకొంచెం స్పైసీ తింటే ఇంకా అంతే గా సంగతి ఉరుకులు పరుగులేయిగా బాత్రూమ్ కి
పరుగులు పరుగులే కడుపు కడుపులో నొప్పి
మీరు చాలా స్పైసి తింట తింటారు ఆచే
ఆ మేము బాగా స్పైసి తింటారు అలా అయింది ఇంకా బక్రీదే పొద్దు దాట్టి నుంచి తినడం తినడం ఐ ది నైట్ ఇంకా కడుపులో నొప్పి స్టార్టింగ్ పరిగెత్తడం రావడం
అలాగ ఉంది మీ ఇంట్లో చల్లనే ఉంటదా
ఆ చల్లగానే ఉంటది మాకు ఇంట్లో లో ఎందుకంటే కూలర్స్ నడుస్తా ఉంటే రెండు రూమ్లల్లో అవునులే ఆ చెట్లు ఉన్నాయి కాబట్టి అంత వేడిగా అనిపియదు
చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లనే ఉంటయి అందుకే చెట్ చెట్లు పెట్టుకోవాలి
పెట్టుకోవాలి ఇంట్లో చెట్లు అవును
ఇ ఆవరణంలో చె ఉండాలంటారు అంతే
ఆ అదే అదే
మరి మీరు ఎటు వెళ్ళలేదా బక్రీద్ ఏ కజిన్స్ వాళ్ళు ఇంటికి ఎటూ వెళ్ళలేదా
వెళ్ళలేదండి వెళ్దామ అనుకున్నాం ఇంకా అందులో ఇక కొంచెం కుదరలేదు మా మా సార్ ఏం చేసారంటే తరే ఆ కుదరలేదు వెయికిల్ తీసుకుని వెళ్ళిపోడు మాకు ఇంట్లో వెయికిల్ లేకుండే ఇంకా మేం వెళ్ళలేదు
ఆ
అదే ఇంకా అదే ఈ రోజు కుదర వెళ్తే రేపు వెళ్దామని అనుకుంటున్నాం
ఇయ ఏంటి బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది
అవును పని ఉంటది ఇంట్లో చేసుకునే వరికి ఆ టైం అయిపోతుంది వేడికి
రావాలి మళ్ళీ ఇంట్లో వచ్చేసరికి ఇంకోక హాని ఉంటుంది
అవునవును అ మరి మీరు వెళ్ళింరా ఎవరన్న ఇంటికి పండగకి
ఆ మేము ఇంట్లోనే ఉన్నాం అండి ఎటు వెళ్ళలేదు ఎండలు ఎక్కువ ఉన్నాయి పిల్లల్ని పట్టుకొని ఎటు వెళ్లలేదు లా సాయంత్రం బయటికి వెళ్ళాం
ఆ ఇంకా పిల్లలు పరేశాన్ ఎండలకి ఎల్ ళ్తే
ఆ అందుకే సాయింత్రం పోయి ఓచ్చం అలా తిప్పుకొని
ఉహు అవునా
మీ పక్కన చాలా డిస్టర్బెన్స్గుండందీ
అదే పిల్లలు బయట ఆడుకుం
ఆ ఎప్పుడు దిగాను క్లియర్ గుంది మీరు మూవీస్ ఎక్కుచూస్తారా
హా చూస్ స్తానండి టీవీల్లలో ఆ టీవీలలో వస్తాయ్ గదా మూవీస్
అంటే మీరు టీవీ ఎక్కువనే చూస్తారు అన్నమాట ప్రోగ్రామ్స్ చూస్తారా టీవీ ను మూవీస్ ఎక్కువ చూస్తారా
ఆహా ప్రోగ్రామ్మే ఇట్లా బిగ్ బాస్ కానీయండి ఆ ఇలాంటి ఇ ఇండియన్ ఐడల్ ఆ డ్యాన్స్ అలాంటి ప్రోగ్రామ్స్
ఎక్కడ మీరు బిగ్ బాస్ మళ్ళీ ఎప్పుడో స్టార్ట్ గదా
అది మళ్ళీ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతు ది
అగస్ట్ అగస్ ర్చో సెప్టెంబరొ చలికాలంలో చలికాలం అంతా ఆ
ఉ అవును నడుస్తా ఉంటది ఇగా అది ఫేవరెట్ వాది స్టార్ట్ అయిందంటే ఇ గేమ్ ఎవర్కీ ఇచ్చేదిలేదు రిమోట్ ఉన్నాయి ఫస్ట్ నుండి చూస్తాను ఆ ఫస్టు అవును ఫస్ట్ నుండి చూస్తాం అర్థం కాదది ఇంట్రెస్ట్ గా అనిపిస్తది ఫస్ట్ నుండి చూస్తా ఉం ఇంట్రెస్ట్ గా అనిపి
ఆ ఈరోజు ఏమౌతది ఈరోజు ఏమోతది డే డైలీ కం వస్తద అది
ఆవును కంటిన్యూగా వస్తది, వీక్లీ వీకెండ్ వీకెండ్ మంచి మంచి ప్రోగ్రామ్స్ డ్యాన్స్లు అవి ఇవి చేస్తారు వాళ్ళు వీకెండ్ ఎపిసోడ్ మం టది
ఈసారి స్టార్ట్ అయితే నేం గూడా చూస్తా కనా నైట్ లో మెల్ కనుకోండి చూడాలి మళ్ళీ మార్నింగే లెవ్వాలంటే అది కుదరట్లే
అప్పటి వరకు పిల్లలు పడుకుంటారా నైన్ థర్టీ టెన్ వరకు స్టార్ట్ అవుతది ఎలెవెన్ వరకు నడుస్తది కొంచెం రిలాక్స్ గా గూడా అనిపిస్ తా ఉంటది ఆది చూస్తా ఉంటే మా మైండు కు కొంచం
మీ పిల్లలు అంటే పెద్దగ ఉన్నారు కావచ్చు నా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు హ్మ్ హు ఇగ వాళ్ళతోనే వాళ్ళంబడే ఉన్ ఉండాల అందుకే అసలు నేను టీ వీ గూడ చూడాను అవును మొన దురేందర్ మూవీలో టీ వీ లో వ చ్చింది స్సల్ నేను ఎక్కడా చూడ్డమే అవుతలేదు జియో హోస్టర్లో ఉంది మ్మ్ చూడ్డమే అవుతలేదు ఏదైనా మూవీ కెల్దం బయటికి అంటే అది కూడా కుదరట్లేదు
అవును ఎండలకి నైట్ షో పెట్టుకుంటే ఏమో గాని అయినా గాని ఇగ పిల్లలతోటి రిస్క్
పిల్లని తీసుకుపోవాలా పిల్లల్ని తీ స్కపోవాలి అవన్నీ అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ టూ త్రీ డేస్ అవే రిపీట్ చెస్ కొంటునే ఉంటారు అవే రిపీట్ చేసుకుంటూ రిపీట్ చేసుకుంటూ అంటారన్న మాట వాళ్ళకి అది ఒక మైండ్ అదొ పిచ్చిలోకంలో ఉంచాలన్నమాట
అంటే వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంట్రా మీతోని మాట్లాడతారా
లేదు లేదు వాళ్ళదు వాళ్ళ మేఘ
వాళ్ళ వాళ్ళే వాళ్ళది వాళ్ళే డిస్కషన్ పెట్టు కొంటుంటారు
అల్గ వతే అదే సాంగ్ బేడతారు టీ విలో ఒకడు అదే సాంగ్ పెడతాడు ఒక డ్యాన్స్ వేస్తాడు అనమాట అలా వాళ్ళ మైండ్ సెట్ అంతా అందులోనే ఉంటది హె హె హె ఈ సెల్ల సెల్లు చూస్తుకున్నా సెల్లోడా అదే మూవీ చూస్తారన్నమాట
ఆహా
ఉమ్ అట్టా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండదు మనకి
అవునవును నిజమే ఊహు
ఎలా హే కొంచెం వాళ్ళకి దగ్గట్టు మూవీ ఏదైనా వస్తే తీసుకెళ్దామంటే
ఆహా అనుకుంటాన్రు ఇప్పుడదేదో కొంతగా ఇ సమంత మూవీ మంచి ఫ్యామిలీ మూవీ అయ్యి వస్తుంది అని చెప్తుండ్రు గదా జూ జూన్ టువెల్ కో ఎంతో
అవునా
ఆ సమంత మూవి సాము వ్యా ఏందో ఉండే నాకు తెలీదు మూవీ పేరుగాని సమంత ఒక సాంగ్ ఇప్పుడు మనకు రీల్స్ లో చూపిస్తుండ్రు గదా
అంత ఏడిగ లేదు మరి చూడాలి చూస్తే వెల్తాడు వె